వినపడ్త
హలో హలో ఆ చెప్పండి ఏం చేస్తున్నారు హలో
ఏం లేదండి టీవీ చూస్తున్నా టీవీ చూస్తా అండి టీవి టీవీ
టి
వినబడుతుందా
వినబడు
స్తుండు తిన్నానండి తిన్న తినే ఫోన్ తినేదని ఇంగా మీరు ఏమైనా తెచ్ పం పంపుతారేమో పార్సల్ ఫోన్ లో నుంచి మీరు ఫోన్ లో నుంచి పార్సల్ పంపుతారేమో అని చూస్తున్నానండి
అవునా అండి సరే పంపుతాలేండి మరి ఏం కావాలి మీకు మరి
ఏం వద్దు అండి మీరు ఏం పంపుతే అదే సాలండి
మీకు వెజ్ బిర్యానీ ఇష్టమా నా నాన్ వెజ్ బిర్యానీ ఇష్టమా
నాకు ఆల్మోస్ట్ నాన్ వెజే ఇష్టం
ఆ మంచిగా కుమ్ముతారనండి ఇగ అన్నం
అవునండి కుమ్ముతానండి ఇగ మీకేం మీకేం ఇష్టం అండి మీకేం ఇష్టం వెజ్ ఆ నాన్ వెజ్ ఆ
ఇచ్చామండి
అన్నీ అంటే చాలా ఇష్టం ఇగ ఒకటే ప్లేట్ మరి ఫస్ట్ వా తర్వ అవునా మరి సార్కి తీసుకు వెెళ్ళి మరి చెప్పద్దా.
మా సార్ కా అండి మా సార్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అంటారు నేనే వెళ్ళను.
అరే ఇప్పుడు చూడండి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలే. సూపర్ ఉంటుంది తినాలని
లేదు తినాలని ఉంటదికని డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని కూడా ఉంటది.
ఆహా అదైతే ఉంటది కాగానీ ఎప్పుడైనా ఒకసారే కదా ఏమైతుంది చెప్పండి.
లే ఆ మంది తినే డబ్బులలో ఇంట్లో మంచిగా మనమే చేసుకోవచ్చు హాఫ్ రేట్ లో బి బిర్యానీ అనిపిస్తది ఒక్కొక్కసారి.
అవును మరి బిరీయానీ తయారై మన ఇంట్లో ఉంటంది చేసుకు
ఇంకా కొన్ని డబ్బులు కూడా మిగులుతాయి. ఇంకా కొన్ని డబ్బులు కూడా మిగులుతాయి మాకు
సేవ్ అయిపోతాయి కదా
ఆ బిర్యానీ కూడా తినొచ్చు ఇంకా కొంచెం డబ్బులు కూడా పెట్టుకోవచ్చు సేఫ్టీ లో మీకు కూల్ డ్రింక్స్ అంటే ఏమి ఇష్టమ అండి కూల్ డ్రింక్స్ తాగుతారా మీరు
తాగుతానండి.
ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగాలి.
తాగాలే మిల్క్ షేక్ చేసి సాదా మీ చేస రెడీ అ
ఏ ఎక్కవ అంటే కొబ్బరి బొండలు తాగాలండి కొబ్బరి బండిలో కొబ్బరి బొండలో గ్లుకోజూ ఉంటది. కదా
అవునవును
ఎందుక ఎక్కువ కొబ్బరి బోండా తాగాలి ఇంకా ఓఆర్ఎస్ జ్యూస్ తాగాలి మనకి ఏమంటే బాడీలో డిహైడ్రేష న్ కాకుండా కాపాడుతదన్నట్టు అవి
అవునవును అదే
ఉమ్ పిల్లలకైతే హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఎండకాలంలో పిల్లలు ఎండ కి అన్నం తినరు ఆ వాళ్ళకు హెల్దీ ఫుడ్స్ ఇయ్యండి ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి.
ఓకే ఓకే
డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టండి నైట్ లో లేదు డా డ్రై ఫ్రూట్స్ ని నైట్ లో నానబెట్టి పెట్టండి నానబెట్టినాక ఇవ్వండి వాళ్ళకు
ఏం ఎం డై ఫ్రూట్స్ నానా వ
ఆ వాళ్ళు